హలో బాగున్నారా అండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికే ఉన్నాము ఇప్పుడే తినేసాము
ఓకే అండి ఏం తిన్నారండి ఓకే ఏం చేస్తారు వంటా
అన్నము మజ్జిగచారు చేసామండి
ఓకే అండి అంటే ఎందుకండి ఎండలు ఏమైన్నా బాగా ఎక్కువగా ఉన్నాయా మజ్జిచారు అంటున్నారు వంటలు.
ఆ అలా ఏం లేదండి ఇప్పుడు రోజు ఏం ఏం కర్రీస్ చెయ్యాలి అని అర్ అర్ధం కావడం లేదు అందుకే ఇంకా ఏదో ఒకటిలే ఇప్పుడు ప్రస్తుతానికి అనేసి మజ్జిగ చార్ చేసు కొం తినేసామండి
ఓకే అండి అంటే ఇప్పుడు ఎ ఎండలు మీ సైడ్ తక్కువ అండి ఇక్కడ మాకు పల్లెటూర్లో ఎక్కువ ఎండలు ఉన్నయి
ఆ ఈ మేముండ దగ్గర అయితే కొంచెం ఎండలు తక్కువే అండి పగలంతా ఫుల్ ఎండల్ లాగా ఉంటది ఆ ఇంకా నైట్ ఇటు అయ్యేసరికి ఫుల్ వర్షం వచ్చేది అట్లు చలి అవుతది
అంటే వర్షం రోజు వస్తుంద అండి మాకు పల్లెటూర్లో అంతా వర్షం తక్కువ ఎండలు ఎక్కువగా ఉన్నాయి
ఇక్కడ సిటీస్ లో అంతా అండి పగలంతా ఫుల్ ఎండగా ఉంటుంది రాత్రి అయ్యేసరికి వర్షాలు వస్తాయి
అంటే రోజూ వస్తుందండి వర్షము
అదే అండి ఎప్పుడు ఇంకా మేమున్న ప్రదేశంలో అయితే కొంచం చ్ ఇది కూలు ఎక్కువ అండి
అంటే కొండలు ఏమన్నా
ఆ అలాగా కొంచెం ఆ అలాగా కొంచెం అలాగే ఉంటుందండి అందుకే కొంచెం చెట్లు ఎక్కువ ఉంటయి మా చుట్టుపక్కల
కొంచెం ఒక రెండు రెండు రోజులు వర్షం వచ్చినా గూడా ఉమ్ ఎక్కువ చలిగా ఉంటుంది
ఓకే అంటే అడవుల్లో ఉంటారండి మీకు
అడవులంటే అలా ఏం లేదండి చుట్ మా చుట్టుపక్కల చెట్ చెట్లు ఎక్కువగా ఉంటాయి పొలాలు చెట్లు ఎక్కువగా ఉంటాయి
కే అండి అ
ఆ
అందుకు చలి ఎక్కువగా ఉంటుంది అంటే ఏమన్నా నీరు నదులు అట్లా దగ్గరే ఉంటాయండి మీకు
అలా ఆ అవేం లేవండి అవి నీరు కొంచెం నది ఉంది నీరు కొంచెం మా సైడ్ ఎక్కువే
ఓకే అండి మాక్ పల్లెటూర్లో అయితే పల్లెటూర్లో కష్టం అండి ఇప్పుడు వర్షాలు తక్కువ అయినాయి నీళ్లు హ బాగా ఎండలు ఫుల్గా ఎక్కువ ఉన్నాయండి ఎండలకాలం గదా కొంచెం నీళ్లు ఎక్కువ తాగడం మజ్జిగ తాగడము అలా చేస్తున్నామండి పగులు ఏమి ఏ పనులు చేసుకోలేమండి ఎండలు ఎక్కువ గదా
అవునండి ఇంకా మా సైడ్ కొంచెం తగ్గింది అప్పుడు కొంచెం ఎక్కువ ఉండేది ఇంగా పగలు ఎక్కువ ఉండేది ఎండ
వచ్చే నెలకి తగ్గిపోతుండి ఎండ
ఆ అదే అదే అండి
ఇప్పుడు కరెక్ట్ ఎండకాలం గదా ఎండలు ఎక్కువ చూసినా నలభై డిగ్రీ లు నలభై ఐదు ఎక్కువ ఉన్నాయండి ఎండలు
ఇప్పుడు మా సైడ్ తగ్గిందండి అంటే వర్షాలే ఎక్కువ వస్తున్నాయి
ఓకే అండి అంటే ఇప్పుడు బాగుంటుందండి ప్లేసు వర్షం వచ్చినప్పుడు చల్లగా ఉంటుంది ప్రదేశం కొంచం మనకి కొంచెం ఇన్ని రోజులు ఎండగా ఉంటుంది గదా
మ్ ఉ
అంటే మీరు నైట్ టైం రోజు వర్షం వస్తుంద వస్తా ఉంటుందండి
రోజు అంటే ఏం రాదండి ఆ వాతావరణం బట్టి ఒక్కొక్క రోజు పగలు ఎక్కువ ఎండ కాస్తే ఎక్కువ వర్షం వస్తుంది. లేకపోతే ఒక రకం గా ఉంటే ఒక రోజు వస్తుంది. ఒక రోజు రాదు అలాగండి
ఓకే అంటే ఇప్పుడు సిటీలలా అంటున్నారు. కదా రోడ్ల పైన నీళ్ళు నిలవడం అట్లా ఏమైన్నా ప్రాబ్లమ్ ఉంట టుందండి వర్షం వస్తే
అలా ఏం లేదండి అంటే రోడ్డుకి సైడ్లకి ఆ ఇవి ఉంటాయి. కదా డ్రైనేజ్ కాలువలు ఇంకా వాటిలో నీళ్లు పోతుంటాయి. అంతే ఎక్కలా ఏం స్టక్ ఏం అవ్వవు
అంటే నేను ఇప్పుడు కొంచెం న్యూస్లో చూస్తున్నానండి. ఇప్పుడు సిటీస్లలో కొంచెం వానలు ఎక్కువ వచ్చి పెద్ద పెద్ద టెక్ పార్కుల్లో ఇప్పుడు కంపెనీలు పోయే దగ్గర నీళ్ళు నిల్వ ఉన్నయి కొంచెం జాబ్ చేసే వాళ్ళకి పోకుండా ఉంది. కొంచెం కష్టంగా ఉంది. ఇ అన్నీ చూసానండి న్యూస్ లో మీరున్న ప్రాంతంలో అలా కూడా అయితుంద అండి
అదే అండి చెప్తున్నా కదా మేము పొద్దున పోయినప్పుడు బాగుంటుంది. నేను కూడా ఆఫీస్ కు పోయి వచ్చేటప్పుడు చనా కష్టంగా ఉంటుంది. వచ్చేసరికి ఆ స్తుంది బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షము టెక్ పార్క్ మొత్తం నీళ్లుం టాయ్ ఏదో ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటది. అది
అంతగా నీళ్ళు నిలబడతాయి. అంటే దాంట్లో సిస్టమ్ కొంచెం డ్రై అయిపోవడానికి వాళ్ళు ఉంటుంది కదండి. మళ్ళీ కొంతసేపుకి నీళ్ళు అన్నీ ఆవిరియిపోతాయేమో
ఆ అవుతుందండి. ఇంకా అప్పుడప్పుడు ఇంకా ఫుల్ ఎక్కువగా వర్షం పడుతుంది. అయితే కొంచెం నీళ్ళు నిలబడతాయి
ఓకే అండి అట్లాంటప్పుడు అంటే మీకు ఇప్పుడు ఆఫీస్కి మీరుండే ప్రాంతానికి కొంచెం ట్రావెల్ చేసి బస్సులో వెళ్ళాలండి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎలా వెళ్తున్నారు. మీరు
ఆ అలా ఏం లేదండి అంటే మాకు క్యాబ్ ఫెసిలిటీ ఏం లేదు కనుక మేము నడుచుకునే వెళ్తాము
ఓకే అంటే కొంచెం దగ్గరేనా అండి ఇప్పుడు మీరు పని చేయడానికి వెళ్ళాలంటే
అవునండి మాకు మా అంటే మేమున్నదానికి ఒక ఒకటిన్నర కిలోమీటరు ఒక కిలోమీటరు అలా ఉంటది
ఒకే అండి అలా అయితే పర్వాలేదండి. కొంచెం మామూలు చూ చూస్తుంటాం కదా ట్రాఫిక్ లో ఇప్పుడు ట్రావెల్ చేయడానికి ఆఫీస్ వెళ్ళడానికి గంట పడుతుంది. రెండు గంటలు పడుతుంది. అలా ఉన్నప్పుడు టైం చాలా వేస్ట్ అవుతుందండి.
అవును
ఇంకా దానికంటే ఇంకా దానికంటే ఇంటి దగ్గర నుంచి చేసే వాళ్ళకి కొంచెం టైం సేవ్ అవుతుంది. అది కొంచెం బెటర్ అండి కొన్ని కంపెనీలు ఇస్తాయి. కొన్ని కంపెనీలు ఇవ్వవండి. వాళ్ళది ఏదో అంటే క్లయింట్ బి
మేలండి
ఆ అట్లా ఇంటి దగ్గర నుంచి వస్తయితే మనకి సేవ్ అవుతుంది. ఇంటి దగ్గర నుంచి కాకపోతే కొంచెం నెట్వర్క్ సిగ్నల్ ప్రాబ్లం అండి.
ఉ అవునండి. ఊర్లలో అం అంటే మన పల్లెటూర్లలో సిగ్నల్ సరిగ్గా రా కు ఏదైనా వర్షం వస్తే తొందరగా కరెంట్ పోతుంది అలాగా కొంచెం కరెంట్ ప్రాబ్లం వైఫై ప్రాబ్లం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే అదే కొంచెం ప్రాబ్లం
అది కొంచెం సెట్ చేసుకుంటే అంత ఏముండదు అనంటే ఇప్పుడు మనకి సిటీలలో కొంచెం ట్రావెల్‌కి ఖర్చులు ఎక్కువ కదండి అక్కడ రూమ్ రెంట్లు కూరగాయలు కొనాలన్నా అవన్నీ రేట్లు అక్కడ నివసించడానికి ఇక్కడ పల్లెటూర్లో అయితే మనకు అంత ఖర్చు కాదండి కొంచెం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు
అదేం కరెక్టే అండి ఇప్పుడు ఏ చిన్న కూరగాయలు అదే మన పల్లెటూరులో అయితే కరివేపాకు కొనాలన్నా కొనే అవసరం ఉండదు ఎక్కడో ఏ పంటల్లోనే పోయి తెచ్చుకోవచ్చు కోత్తిమీర ఏ పంటల్లోనే పండించుకోవచ్చు అదే ఇక్కడ చిన్న చిన్న కరేపాకు కొనాలన్నా కూడా డబ్బులు పెట్టాలి
అవునండి సిటీలో ఏమి ఫ్రీగా దొరకవు ఇప్పుడు నీళ్లు కొనాలి కరెంట్ బిల్ ఎక్కువే వస్తుంది నీళ్ళు అంటే మనకి పల్లెటూర్లలో ఫ్రీగా పంచాయతీ నీళ్ళు అలా ఉం టయండి
అవున
అక్కడ అలా ఉండదండి వర్షం వస్తా ఉంటాయి నీళ్ళు కానీ వాళ్ళు వాటర్ బిల్లు అది ఇది రెంట్లు ఎక్కువ అయితుందండి ఖర్చు
అదే కాకుండా పల్లెటూర్లలో అయితే ఆ కరెంట్ బిల్లూ అంటే అవి ఏమో డిజిట్ సరలా అలా ఉంటుంది కదా డిజిట్‌కి వచ్చేసి మన పల్లెటూరులో అమౌంట్ కాస్ట్ తక్కువ ఉంటుంది అదే సిటీలలో అయితే ఆ కాస్ట్‌కి డబ్బుల్ ఉంటది కాబట్టి సిటీలలో ఖర్చులు ఎక్కువే అండి
ఉమ్మ్ ఇక్కడ తక్కువండి పల్లెటూర్లు మహా అంటే రెండు వందలు మూడు వందలు ఒక్కో ఇంటికి అలా రావచ్చు ఇది కరెంట్ బిల్ అదే సిటీలలో వెయ్యి రెండు వేలు అలా వస్తుందండి ఒక్కో ఇంటికి
ఉమ్మ్ అవునండి అదే కాకుండా ప్రశాంతతా ఉండదు అసలు ఎక్కడ చూసినా ఆ పొల్యూషన్ పొల్యూషనే ఉంటుంది
అవునండి ఆ సిటీలల్లో ఎక్కువ వెహికల్సు అంత డిస్టబెన్సు సౌండ్ పొల్యూషను ఎయిర్ పొల్యూషన్ అదే పల్లెటూరులో అయితే స్వచ్ఛత గాలి నీరు అన్ని బాగా స్వచ్ఛతగా దొరుకుతాయండి కూరగాయలు కూడా బాగా మంచి గా దొరుకుతాయి ఇక్కడ అక్కడైతే అన్ని కొనాలి ఖర్చులు ఎక్కువ అండి
అదే అండి ఇప్పుడు సిటీలలో అయితే ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు పోవాలన్నా కూడా ఎంత సేపూ పడుతుందో ట్రాఫిక్ అక్కడ ఇక్కడ అదే పల్లెటూర్లు సైడ్ మనం ఎన్ని ముప్పై నలభై కిలోమీ టర్లు పోయినా కూడా ఒక గంట పట్టదు
అవునండి ఆ సిటీలలో పది పది కిలోమీటర్లు పోయేకే గంట రెండు గంటలు పడుతుంది ఒక్కసారి వర్షం వచ్చిందంటే ఎంతెంత సేపు అయితుందో కదండి ఇక్కడ మామూలు న్యూస్‌లో చూస్తుంటాను ట్రాఫిక్ దగ్గర ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి అంత టైం ఇంత టైం అని చెప్తా ఉంటారంండి న్యూస్‌లో కూడా
అవునండి అంటే ఒకేసారి వర్షం వచ్చిందినుకో ఒక్కేసారి బైక్లన్ని ఎక్కడికి అక్కడ స్టాప్ అయిపోతాయి వర్షం ఆగిపోయిందంటే ఇంక అందరుూ ఎవరి ప్రయాణం వాళ్ళు కొనసాగి స్తారు కదా కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది
అవునండి కింద బస్సులు మామూలుగా ఇది మెట్రో అంటారు కదండి అది కొంచెం బెటరా మీకు మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తుంటారు కదా మెట్రో బెటరా లేదంటే బస్ కి వెళ్తే బెటర్ ఏది అనిపిస్తుంది మీకు
ఆ చేశానండి మెట్రోలో ట్రావెల్ చేశాను దానికి ఏం ఏమంటే బస్సుకి ముప్పై రూపాయలు అవుతే మెట్రోకి అరవై రూపాయలు దానికి డబుల్ ఉంటుందండి మెట్రో చార్జెస్
అంటే మనకి అవసరం ఉన్నప్పుడు కొంచెం అర్జెంట్ గా వెళ్ళాలంటే అది కొంచెం బెటరే కదండి టైం ఉన్నప్పుడు వెళ్ళొచ్చు బస్ కి
ఆ
అదే టైం లేదు మనం తొందర తొందరగా వెళ్ళాలి అన్నప్పుడు మెట్రో అయితేనే కొంచెం బెటర్ కదండి ఫాస్ట్ వెళ్ళిపోతుంది ట్రాఫిక్ కి ఏమి ఉండదు దానికి సంబంధం
అదే అండి ఆ మనకి ఏవైనా అర్జెంట్ పని తొందరగా వెళ్ళాలి అన్న ప్పుడు మెట్రో చానా మా ఉపయోగపడుతుందండి అంటే అది దానికి ట్రాఫిక్ అంటూ ఏం ఉండదు పైన పైన ఉంటది కాబట్టి తొందరగా వెళ్ళిపోతుంది
అవునండి కొంచెం ఫాస్ట్ గా మనం రీచ్ అవ్వచ్చు మన ప్లేస్ కి అది ట్రాఫిక్ లో చిక్ కున్నామంటే ఏమైన్నా ఎగ్జామ్స్ వెళ్ళాలన్నా ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాలన్నా గంటలు గంటలు సరిపోతుందండి ట్రాఫిక్ లోనే విసుగు వస్తుంది
కష్టమే అండి ఈ సిటీలల్లో బతకడం
అవునండి అంటే మీరు బాక్స్ కి అక్కడ ఆఫీస్ లోనే తింటారా వర్క్ పని చేసి దగ్గర తినడానికి ఇక్కడ ఇంటి నుంచి చేసుకొని వెళ్తారండి
ఏం లేదండి మేమే చేసుకోవాల వాళ్ళు ఏం కంపెనీలో ఏమి ఇవ్వరండి మనమే చేసుకోవాలి మేమే చేసుకొని వెళ్తాం పొద్దున్నే ఏదైనా టిఫిన్ చేసుకు కోని తినేసి మధ్యాహ్నం కి బాక్స్ తీసుకొని పోతామండి
ఓకే అంటే ఓకే అక్కడ మీరు ఒకవేళ ఒక్కసారి బాక్స్ మీరు తీసుకొని పోయిండరు అలాంటప్పుడు అక్కడ దొరకదండి ఇప్పుడు మీరు కొనుక్కొని తినాలన్నా ఇప్పుడు మీరు పని చేసే ప్రాంతంలో
ఆ దొరుకుతుందండి ఆ అక్కడ కూడా మా క్యాఫ్టేరియాలో రీజనబుల్ ప్రైజెసే ఉంటాయండి
అంటే టేస్ట్ అంతా పర్వాలేదండి మనకు కొంచెం తినొచ్చనా బాగే బాగానే
ఆ బాగుంటాయండి
ఓకే అండి అంటే ఇప్పుడు ఏ నా వెజ్ నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయా అండీ
అండి
వెజ్ నాన్ వెజ్ అన్ని దొరికాయి కొంతమంది ఇప్పుడు నాన్ వెజ్ చికెన్ అలాంటి నాన్ వెజ్ లు తినాలనుకుంటారు కదా కబాబ్ అలాంటివి
ఆ అన్ని ఐటెమ్స్ ఉంటాయండి రకరకాలుగా ఉంటాయి
అంటే ఇప్పుడు ఫ్రూట్స్ దొరుకుతాయా కొంతమంది డైటింగ్ చేసే వాళ్ళకి
ఆ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెడతారండి వాటి తగ్గట్టు టూ ప్రైజెస్ కూడా ఉంటాయి
స్నాక్స్ కూడా దొరుకుతాయిండి ఎప్పుడైనా కావాలన్నప్పుడు
స్నాక్స్ ఆ కెప్టెరియా అంటే అన్ని ఉంటాయండి ఆ ఏ అంటే ఫ్రూట్స్ కానివ్వండి వెజ్టబుల్స్ కానివ్వండి ఇంకా ఏవైనా వెజ్జ్ నాన్ వెజ్జ్ ఏదైనా కానివండి ఉంటాయండి
సరే అండి అయితే ఉంటానండి
అ సరే అండి